అ ఇ ఏడున్నా ఇప్పుడు బయటన్నావా ఉ నది ఇన్ పడింది నాకు నేను అంత క ఇకి వినిపిించస్తుందా వినిపిస్తుంద అడుగుతునే
అస్ ఇత ఉ లో ఇత
ఆ ఆ
బ
ఈ వాయిసే కట్ అవుతుంది బయటకన్న ఒక మాట్లాడు
స చె
ఎడును చూట్లోనేనా ఆ అదంగట్లే ్యూటీ లేదబ
ఉ పప్పన ఏంటి కాదు
ఉ
పలకొని ఇంటికి
రోజ అదేనా ఆారదా టైమింగ్ ఆ హలో హలో హలో హలో రమాన మైద ఫోన్ హలో అంద